హలో
ఆ
హాయ్ సిరి ఎలా ఉన్నావు?
హాయ్ మమత బావున్నాను నువేల ఉన్నావే?
నేను బావున్నాను. ఈ మధ్య ఏం చేస్తున్నావు, జాబ్ కోసం ట్రై చేస్తున్నావా?
అవును ఇప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జాబ్స్ కోసం అప్లై చే చేస్తున్నాను
అవునా చాలా మంచిది సిరి ఈ రోజుల్లో ఐటీ ఫీల్డ్ అవకాశాలు చాలా ఎక్కువ. గా ఉన్నాయ్
అవును చాలా కంపెనీలో ఫ్రెషర్స్ కి కూడా తీసుకుంటున్నా కుంటూన్నాయ్ కానీ కొంచెం స్కిల్స్ ఉండాలి.
అవును నిజమే సిరి ఇప్పుడు కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు. టెక్నికల్ స్కిల్స్ కూడా అ చాలా అవసరం
అవును మమత కానీ అవి మన కాలేజ్ లో ఏమీ నేర్పించలేదు ఫీజ్ ఫీజ్లైతే తీసుకున్నారు. ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసారు గానీ ఇ ఇవి టి పైన అవగాహన వచ్చేలాగా ఇంటర్వ్యూస్ ని ఎలా ఫేస్ చేయాలి రిజ్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేసు కోవాలి ఇవన్నీ మనకి ఏమీ తెలీదు అవును అవును అం ఉ నువ్వు ఏ స్కిల్స్ నేర్చుకుంటున్నావు?
ఆ నేనా సిరి నేను ఇప్ ఇప్పుడు పైథాన్ మరియు ఎస్క్యూలు నేర్చుకుంటున్నాను.
అవునా చాలా మంచి స్కిల్స్ ఐటీ కం కంపనీలో ఇవి చాలా ఉపయోగపడతాయి అనుకుంటా.
ఉమ్ అవును సిరి ఇంకా కొంచెం డిజ్. జంగా కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నాను.
వావ్ అప్పుడు నువ్వు వెబ్ డెవలపర్ అవ్వచ్చు. కానీ డిజంగు ఉ ఆ మనం అది బ్యాక్ ఇన్ టెక్నాలజీ కాబట్టి కొన్ని మంత్స్ పడిద్ది. కానీ ఏం కాదు మంచి ఊటిగా నేర్చుకో జాబ్ వచ్చేస్తది.
అవును శిరీష వెబ్డెవలప్. వెబ్ డెవలప్మెంట్ లో చాలా అవకాశాలు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు.
ఉహ్మ్ నేనైతే టెస్టింగ్ వైపు వెళ్ళాలని అనుకుంటున్నాను.
ఓ అవునా సిరి సాఫ్ట్వేర్ టెస్టింగ్ కూడా చాలా మంచి ఫీల్డ్ సిరి.
టెస్టింగ్లో కూడా చాలా రకాల జాబ్స్ ఉంటాయి.
హ్మ్ ఉదాహరణకు కొన్ని చెప్పవా శిరీష.
ఉదాహరణకి చెప్పాలంటే మాన్యువల్ టెస్టింగ్ ఆటోమేషన్ టెస్ట్. స్టింగ్ లాంటివి ఇప్పుడు చాలా వరకు చాలా మంది మాన్యువల్ టెస్టింగ్ ఆటోమేషన్ టెస్టింగే. హే ఆహ్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఐటీ ఫీల్డ్ లో కొంచం. జాబ్స్ లేవని కొంతమంది ఆలోచన అది అందులో కూడా నాది కూడా ఒక ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి చాలా జాబ్స్ పోతున్నాయి కదా.
అవును.
సో హ్మ్ అందుకే మాన్యువల్ టెస్టింగ్ ఆటోమేషన్ టెస్టింగ్. ఉమ్ వైపు వెళ్ళాలని ఐటీ ఫీల్డ్లో ఇప్పట్లో ఏమంతా లేవని. నేను ఏవై ఈ టెస్టింగ్ ఫీల్డ్ వైపు వచ్చాను.
ఓ. ఓ బాగుంది సిరి ఆటోమేసింగ్ ఆటోమేషన్ టెస్టింగ్ అంటే కోడ్ ఏమైనా రాయాలా సిరి.
కొంచం ప్రోగ్రామింగ్ తెలిసి ఉండాలి మరి మీ అంతా పైతాన్ డీ జాంగో అలా. డీటెయిల్గా కోడ్ ఎవ్రీ. థింక్ కోడ్ డీటెయిల్ ఉండదు దానిపై కొంచం నాలెడ్జ్ కోడ్ పై నాలెడ్జ్ ఉంటే సరిపోయిది. అ ప్రోగ్రాం పైన అంతే.
ఓ ఈ రోజుల్లో ఐటీ కంపెనీల్లో పని వాతావరణం కూడా బౌంటుందా. అని ఈ మధ్య విన్నాను సిరి నేను.
హ్మ్ అవును మంచి ఆఫీస్ మంచి జీవితం. మంచి జీతం ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కూడా ఉంటాయి. మన్త తర్జాగా ఇంట్లో కూర్చొని చేయొచ్చు. ఇంట్లో వాళ్ళు ఇంట్లో ప్రశ్. శాంతంగా యహొ ఇంట్లో వాళ్ళతో కలిసి వాళ్ వాళ్ళతో కలిసి. ఫుడ్ తినుకుంటూ మనం మన వర్క్ ను పాస్ చేయొచ్చు రిజూమ్ చేసుకోవచ్చు ఇంకా. ఇంట్లో నుంచి కాల్స్ మీటింగ్ కాల్స్ అటెండ్ అవచ్చు. చాలా మంచి అవకాశం.
ఉహ్మ్ నిజమే సిరి చాలా మంది ఐటి జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు. చాలా కాంపిటీషన్ ఉంది కదా బయట ఏఐ రావ. రావడం వల్ల చాలా జాబ్స్ తగ్గిపోయాయి. చాలా కష్టంగా ఉంది కదా బయట జాబ్ రావడము.
అవును కానీ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది అవును.
అవును అందుకే సిరి కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి
నువ్వు ఏ కంపెనీ కంపెనీలకు అప్లై చేసావు ఇంతవరకు ఇలా ఏమైనా ఇంటర్ ర్స్వు అటెండ్ అయ్యావా
ఆ అవును సిరి నేను కొన్ని పెద్ద కంపెనీలకు అప్లై చేశాను
ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావా ఎలాంటి రౌండ్స్ ఎలా ప్చ్ మళ్ళేలా. సెలెక్ట్ చేస్కుంటున్నారు.
మ్ అవును సిరి అటెండ్ అయ్యాను కో ఒక త్రీ టు ఫోర్ రౌండ్స్ ఉంటున్న అంటే కంపినీని బేస్ చేసుకొని ఉంటున్నాయి ఆ టెక్నికల్ స్కిల్స్ ఎక్కువ చూస్తున్నారు ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్ తున్నారు
హుమ్ ఓకే ఉదాహరణకు అంటే పెద్ద కంపినీలు అన అనగా
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇంకా ఇన్ఫోసిస్ ఇంకా విప్రో లాం టి కంపినిలు
వావ్ ఇవి చాలా మంచి కంపెనీలు నేను కూడా చూసా లింక్డిన్లో నౌకరీ లో చాలా హైరింగ్ జరుగుతుంది
అవును శిరీష వీటిలో జాబ్ వస్తే మంచి కెరీరుంటుంది చాలా పెద్ద కంపెనీస్ కదా జీతం అవన్నీ చాలా బాగుంటాయి ఫెసిలిటీస్ కూడా
వ క్యాబ్ కూడా క్యాబ్ ఫెస్లిటీ కూడా ఉందంట ఎంప్లాయ్ స్ని వాళ్ళే పికప్ అయిడ్ డ్రాప్ చేస్కుంటున్నారంట ఫుడ్ ఫెస్లిటీ కూడా పెద్ద పెద్ద కంపెనీస్లో ఫుడ్ ఫెస్లిటీ కూడా ఉంది తెల్సా మా తా నీకు
ఔను శిరిష నేను కూడా విన్నాను
హుమ్ ఇంటర్యూ ఇంటర్వూ ప్రిపరేషన్ ఎలా చేస్తున్నావు మమత
నేను ఆన్లైన్లో టెక్నికల్ ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తున్నాను శిరీష
మ్ హు నేను కూడా లాజికల్ రీజనింగ్ మరియు ఆప్టిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ సర్ ఆ అప్లై చేశారు మొన్న మా అన్నయ్య నాకు టాటా అది ఎగ్జాముందంట దాని కి ప్రిపేరవ్వాలి
అసెస్మెంటుందా శిరిషా
టిసిఎస్ ఎన్క్యూటివ్ ఎగ్జాముంది అందరికి అది మ అప్పుడెప్పుడో చే శాను దానికి ఎగ్జాముంది ప్రిపేరవ్వాలి అని చూస్తున్నా
ఇంటర్వ్యూ లో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ముఖ్యమైనవి కదా
హుమ్ అవును బాగా మాట్లాడగల్గితే ఇంటర్వ్యూ లో మంచి ఇంప్రెషన్ పడుతుంది ఫస్ట్ రౌండ్ ఏదైనా కమ్యూనికేషన్ పైనే డిపెండైతుంది కమ్యూనికేషన్ స్కిల్సుంటే నెక్స్ట్ రౌండ్కు ఈజీగా గేటడౌన్ మోస్ స్లీ డైరెక్ట్గా ఏదైనా ర్యాండమ్ టాపికిచ్చి వాళ్ళే మాట్లాడమని చెప్ ప్తారు ఒక టూ మినిట్స్ అలా టైమిస్తారు నెక్స్ట్ వాళ్ళు మ మనం గబ గబా ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్లుయెన్సీ టె టెస్ట్ చేస్తారు మన ఆ ఇంగ్లీష్ టెక్నికల్ టమ్స్ టెస్ట్ చేస్తారు. ఎంత ఎంత ఫ్లూయెంట్ ఫ్లుయేంట్గా మాట్లాడుతున్నారు. ఇంగ్లీషులో అది టెస్ట్ చేస్తారు సో మోస్ట్లీ ఎంత పెద్ద కంపెనీ అయినా ఫస్ట్ రౌండ్ కమ్యూనికేషనే చూస్తుంది మమత మన కేంత టెక్నికల్ స్కిల్స్ ఉన్నా కమ్యూనికేషన్ ఉంటేనే మనం సెకండ్ రౌండ్కి వెళ్ళగలుగుతాం
అవును శిరీష అలాగే ఫస్ట్ రౌండ్ లో ఆ ప్రాజెక్ట్ గురించి కూడా అడుగుతు న్నారు
ప్రాజెక్ట్ ఆహ నేను చేసిన ప్రాజెక్ట్ స్మార్ట్ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తు మనం చేసిన ప్రాజెక్ట్ ను క్లియర్ గా వివరించాలి. నేను బీటెక్ లో చేసింది స్మార్ట్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టం అలా
అవును శిరీష స్మార్ట్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ గురించి ప్రాజెక్ట్ చేసాం కదా
క్లియర్ గా వివరించాలి అంతే ఆ వివరిస్తే వాళ్ళకి ఒక ఓకె వీళ్ళకి టెక్నికల్ పైన నాలెడ్జ్ ఉంది. ప్రాజెక్ట్స్ పైన ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అని టెస్ట్ చేస్తారు.
ఉమ్ ఇది స్మార్ట్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ఉంది కదా శిరీష ట్రాఫిక్ ని ఎక్కువగా ఉన్న లేను కెమెరా ద్వారా గుర్తించి సిగ్నల్ టైమ్ ను ఆటోమేటిక్ గా మార్చుతుంది. ఆ ప్రాజెక్ట్ లో
ఆ అవును నాకు ఐడియా ఉంది. అది చాలా మంచి ప్రాజెక్ట్. ఇది రియల్ లైఫ్ లో కూడా చా లా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మోస్ట్లీ ట్రాఫిక్ సిగ్నల్స్ లో యూస్ చేసేది స్మార్ట్ ట్రాఫిక్ కం ట్రోల్ సిస్టమ్ ఎ కదా మమతా
అవును శిరీష ఎక్కువగా అంటే ఇది ఎక్ ఎలా చేస్తుం ఇప్పుడు వెన్స్ యొక్క ఎడ్జస్ ఉంటాయి కదా వాటిని బేస్ చేసుకొని ఆ వెహికల్స్ కి పోవడానికి టైమ్ సిగ్నల్స్ అనేవి ఎంత ఇవ్వాలని ఇది ఆటోమేటిక్ గా చేస్తుంది
ఉమ్ నిజమే ఇంటర్వ్యూ లో ప్రాజెక్ట్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వా వాళ్ళు ఇంప్రెస్డ్ అవుతారు మమతా
నిజమే సిరి ఇంటర్వ్యూ లో ప్రాజెక్ట్ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప ఎ క్స్ప్లెయిన్ చేయ్యాలి
హుమ్ నువు నువ్వు రోజుకి ఎంత టైం చదువుతున్నావు.
సుమారు మూడు నుంచి నాలుగు గంటలు చదువుతున్నాను శిరీష.
అవునా చాలా బాగుంది. క్రమంగా ప్రాక్టీస్ చేస్తె ఖచ్చితంగా జాబ్ వస్తది.
కొన్నిసార్లు టెన్షన్ వస్తుంది.
టెన్షన్ పడకు మమతా ఏం కాదు అన్ని ఎదుర్కోవాలి జీవి తంలో ఇన్ని చదువుకుంటూ వచ్చాము. ఒక లాస్ట్ మెట్టు ఎక్కగలిగితే ఇది మన భవిష్యత్నే నిలబెడుతుంది. మన కెరియర్ బాగుంటుంది. కదా సో భయపడకు అన్నిటిని ఎదుర్కోవడానికే ప్రయత్నించు.
అంటే స్టార్టింగ్ కదా సిరిషా కు టెన్షన్ వచ్చేస్తుంది. అక్కడికి వెళ్తే టెన్షన్ లో అన్ని రిజెక్ట్ చేస్తున్నారు మనపై మనకే నమ్మకం తగ్గిపోతుంది కొన్ని సార్లు
కొన్నిసార్లు మనపై మనకి నమ్మకం ఉండాలి. అప్పుడే మనం ప్రయత్నం ఎప్పుడు ఆపకూడదు. ఎన్నిసార్లు మనం ఫాల్ డౌన్ అయినా గెట్ డౌన్ అయ్యి ముందుకెళ్తూనే ఉండాలి. అదే జీవితం అదే పోరాటం అదే మనకె కెరియర్కి వేసే మంచి మార్గం మమత.
అవును శిరీష ప్రతి రోజు కొంచెం కొత్తగా నేర్చుకుంటే చాలు
హ్మ్ నువ్వు కోడింగ్ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తున్నావు. ఎక్కడ చేస్తున్నావు.
ఉమ్ కొన్ని కోడింగ్ వెబ్సైట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను.
ఉమ్ హు అవునా చాలా మంచిది కోడింగ్ ప్రాక్టీస్ చేస్తే ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి మన ఆలోచన వె ఆ కోచించే అది ఆలోచన శక్తి పెరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి. ఎలా లా కల్ గా థింక్ చేయాలో అర్థమైతుంది.
అవును శిరీషా అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి.
అవును ఇంగ్లీష్ మాట్లాడడం కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇంటర్వ్యూ లో పెద్ద పెద్ద కంపెనీ ఈ చిన్న కంపెనీ అయినా ఫస్ట్ రౌండ్ కమ్యూనికేషన్ ని టెస్ట్ చేస్తున్నారు. కాబట్టి దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయడం ఇంపార్టెంట్
ఉమ్ నాకు కూడా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల
ఉమ్ అవును
సరే శిరీష మళ్ళీ కలిసినప్పుడు ఇంకొన్ని జాబ్ అప్డేట్స్ గురిం చ్చి షేర్ చేసుకుందాము.
హుమ్ సరే మమతా జాగ్రత్త
ఓకే శిరీషా బాయ్ టేక్ కేర్
బాయ్ బాయ్